హలో హలో అండి
హాయ్ అండి
ఎలా ఉన్నారండి బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామ అండి తిన్నారా అండి ఏం చేస్తున్నారు
తిన్నామండి ఇప్పుడే వచ్చినాం ఇంకా ఆఫీస్ నుండి ఇంట్లో కూర్చున్నాం
అవునా అండి ఇంట్లో అందరు బాగున్నడి
అవునండి బాగున్నారు మీ ఇంట్లో బాగున్నారా
ఆ అందరు బాగున్నారండి మరి మొన్న మొన్న ఏం చేయట్లేదండి ఇందాక అే నేను ఆఫీస్ నుంచి వచ్చిన సెవెన్ కి అలాగా కూర్చోని ఉన్నానండి మళ్ళీ మీకు మొన్న హాలిడే ఇచ్చిన న్నారా అండి ఫెస్టివల్కి
ఏమో ఇచ్చినారండి ఒక రోజు ఇచ్చ చినారు
ఆ మీరు బాగా ఎంజాయ్ చేసినారా అండి
పర్వాలేదు ఊరికి వెళ్ళనాము వెళ్ళి అక్కడంతా పూజలు చేసుకొని
అ
పిండి వంటారని చేసుకొని తిని వచ్చినాం
ఆహా ఇంకా అండి
చెప్పాలండి మీరు వెళ్ళలేదా
వెళ్ళినామండి మేము అంతే అండి నార్మల్గా ఉగాది పండకి బొబ్బట్లే కదండి ఫేమస్ అవి
ఆ అవునవును
మేము అంతే మార్నింగ్ వెళ్ళేసి అవి చేసుకొని తినేసి ఇంకా పూజలు అన్నీ చేసుకొని ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోయినామండి ఎందుకంటే నెక్స్ట్ డేనే ఆఫీస్ కదండి
అవునండి అవును నేను నేను లీవ్ తీసుకు కొన్నానండిూ డేస్
ఓకే బాగుంటుంది కదండి అసలు ఫెస్టివల్ టైమ్ లో మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇ చవడి
ఇస్తాం అంటే మేము గ్రాండ్గా చే చేసేది దీపావళి అండి దీపావళి పడుగ గ్రాండ్గా వచ్చేస్తాము
అంటే ఎలాగండి మీ ఆచారాలు ఎలాగా ఎలా చేస్త తరు
మా ఆచారాలంటే ఫస్ట్ అందరు పూజ పూజలు చేస్తారు కదా మేము ఫస్ట్ నాన్ వెజ్ చేస్తామండి నాన్ వెజ్ చేస్తాము దా తర్వాత నెక్స్ట్ డే వచ్చి పూజలు చేస్తాము చిన్నపోయింటకి కదా వాళ్ళంద రికి పూజలు చేసి ఇంట్లో గుళ్ళొ ఫోటోలకి దేవుడు ఫోటోలు ఉంటాయి కదా దానికంతా పూజలు చేసుకు కొనీ
వాళ్ళకంతా నైవేద్యం పెట్టి ట్టేసి
ఆ అదంతా పెడతామండి దాని తర్వాత నైట్ లో టపాకాయలు కాల్చుకొని దీపాలు ఎత్తుతామండి ఫస్ట్ నస్ట్ డే నైట్ దీపాలు ఎత్తుతాము ఇంటి ఇంటికీ ఎళ్ళీ దీపాలు ఎత్తి మరి నెక్స్ట్ డే అ దీప్ వెళ్ళి వాటర్ లో
హి ఓకే వాటర్ లోకి దీపాలు వదులుత తర
పలు వద్దలేసి వస్తామండి బానే జరుపుకుంటాం దీప్ పోలి
ఆ... మీకైతే దీపావళి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా
అవునండి అవును
అప్పుడు అవునండి ఎందుకంటే అప్పుడు ఇంట్లో వేరే రిలేటివ్స్ అందరూ వస్తారు మంచి నాన్ వెజ్ చేసుకుంటాము ఇట్ల అంతా గలబా గలబాగా బావుంటుంది కదండి
అవునండి మీరండి మీకె పండగంటే ఇష్టము
మాకు మా ఊర్లో అయితే మేం బాగా జరుపుకునేది ఆ నార్మల్గా ఇవే అండి ఉగాది ఇంకా సంక్రాంతి సంక్రాంతి లేదు దసరా ఇంకా వినాయక చవితి వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి ఎందు కంటే ఆ మా ఊర్లో యూత్ ఉంటరు ఆ యూత్ ఉంటారు కదండి ఆర ఎవర టే మన లాంటోళ్ళు వాళ్ళు ఒక ఫిఫ్టీ మెంబర్స్ గ్రూప్ ఉంటుందన్మాట వాళ్ళు ఏం చేస్తారంటే వినాయక చవితి ఇంకో టూ మంత్స్ ఉంటుంది అన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు చాట్ టింగ్ చేసుకుంటా ఉంటారండి చందాల్ గురించి అవును చందాల్ వేసు కొని ఇంకా వళ్ళీ వీళ్ళు వీళ్ళు ఇది ఇది డిపార్ట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు ఇంక వెళ్ళేసి వినాయకచవితి కదా అప్పుడు ఇంకొద్ది రోజులు ఉందన్నప్పుడు మంచి రోజు చూసుకొని వినాయకుడిని బుక్ చేయడానికి ఎళ్తారన్నమాట ఇంక వెళ్ళే సి బుక్ చేసేసి ఇంకా ఆ టీషర్ట్లు ఉంటయి కదండి ఆ బజరంగి బాయ్స్ అనేపిస్తారనమాట
వస్తరు ఆ
టీ షర్ట్ల మీద బజరంగి బాయ్స్ అని రాపిచ్చేసి ఇప్పుడు మా పేరు మళ్ళ మన నంబర్ ఉం టుంది కదండి లక్కీ నెంబరు అది అవి రెండు ఏసి కొని
కలర్లు కలర్లు. అన్ని తెస్తారు కదండి తలకి టేపు
ఆహా టేపులు అంతా ఉండవుండి మా ఊర్లో జస్ట్ టీ షర్ట్లు అంతే ఇంకా టీ షర్ట్లు తెచ్చుకొని ఇంకా రేపో ఎల్లుండో వినాయ చవితి అన్నంగా ఈ రోజు పిల్లలు ఉంటారు కదండి వినాయక్ చందలు తీసుకున్న పిన్నళ్లు వాళ్ళు ఏం చేస్తారంటే అంటె డిప్ అపార్ట్మెంట్ అని చెప్పినదండి వాళవళ్ళు లని చూసుకోవాలని ఒకర్ టీ షర్ట్లని ఉంటార్ అనుకోండి ఆళ్ళ ఇంట్లో అన్ని ఉంటయి టీ షర్ట్లు వచ్చీ ఒక నోట్స్ లో రాసుకోని ఉంటారన్నమాట ఎవర్ టీ షర్ట్లు ఆర్డర్ పెట్టినారు ఎవరెవరు డబ్బులు ఇచ్చినరని డబ్బులు ఇచ్చినోళ్ళకి టి షట్లు అవును టీ షర్ట్లు టిక్ ఏసుకొని ఇస్తారన్మాట తర్వాత త్త వినాయక్ చవితి వినాయకుడిని పెట్టిన్తర్వాత ఇంకా అదీ ఆ ఉంటుంది కదండి నాగుల్ పంచమి
ఆ ఉంటుందండి
చేసుకుంటారూ మంచిగా అందరి ఇంట్లో పండగలు చేసేసి కానీ మా ఊర్లో ఏమంటే మూడు రోజులు ఉంటుందండి మూడు రోజులు కూడా ఆ అది అన్నదానం పెడతారండి మా ఊర్లో
ఓకె ఓకే
మూడు రోజులు అన్నదానం ఉంటుంది తర్వాత గేమ్స్ పెడతారు పిల్లలకి
ఆ డ్యాన్సులు ఉంటాయి
అవునండి గేమ్స్ ఉంటాయి కదండి గేమ్స్ ఏమ్మంటే దాంట్లో విన్ అయిన వాళ్ళకి లాస్ట్ డే ఫ్రైజెస్ ఇస్తారు ఫ్రైజెస్ చ్చేసి ఏమంటే ఈ బుక్స్ పెన్స్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్
ఓహో అలాంటివన్నీ కూడ ఇస్త్ తరా అక్కడ మా ఊర్లో అలాంటివిమి ఇవ్వారంండి
ఆహా ఇంకా అది అయిపోయినాక మళ్ళ ఏమైతుందంటే ఆ మనుషుల్ మంచిగ అన్నదానం ఉంటె ఎంది ప్రై
ఒకే అండీ ఆ చెప్పండి వినిపిస్తుంది
ఆ మూడు రోజులు అయిపోయినాక లాస్ట్ రోజు ఎత్తే రోజు వచ్చేసి మంచిగా టైం అన్ని చూసుకొని మాట్లాడేసి పూజని తీసుక వచ్చేసి ఎత్ ఎత్తిపిస్తారనమాట వినాయక్ తెప్పించేటప్పుడు డీజే తీసుకొస్తారు అవునండి మా ఊర్లో డీజే తెప్పిస్తే డి అప్పుడు లక్షల లక్షలు పెట్టే డీజెల్ తెప్పిస్తారండి నైట్ అంతా డిస్ డాన్సులు డీజెలు ఉబ్బల్లే ఉంటుందండి ఆ రోజు అయితే అమ్మాయిలు కుడ డాన్స్ ఏస్తారండి మా ఊర్లొ
మేము కాలేజ్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ దగ్గరే పెట్ట్ టీమ్ రండి చాలా బాగుండె అప్పుడు బయటికి వెళ్ మళ్ళి మేము కూడా డ్యాన్స్ లేసి బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చినం అప్పుడు
ఆ మా ఊర్లొ ఎలాగ అంటే చుట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట నుంచి ఊరు నుంచి అబ్బాయిలు వచ్చి ఉంటారు కదండి ఇప్పుడు చుట్టూ వాళ్ళు నిలుపు ఇప్పుడు ఉంటారు అమ్మాయిలు మళ్ళా ఎక్కడైనా టచ్ చేస్తారని చెప్ప పెసి మా ఊరు బాయ్స్ మా ఊ వాళ్ళ ఏం చేస్తారంటే బాయ్స్ మధ్యలో అమ్మాయిని వదిలేస్తారు పెద్దగా రౌండ్ చుట్టే కొని అబ్బాయిల అందరు చుట్టుముట్టేసి ఉంటారండి మ్య మధ్యలో మేము అమ్మాయిలను డ్యాన్స్ చేసుకుంటాం అనమాట అక్కడ అలా ఉండదు వేరే వాళ్ళ అబ్బాయిలకి చూసేకి మాత్రం ఉంటుంది గాని వెళ్ళి అమ్మాయిలు ముట్టుకు కోనేంత తుండదు ఇంకా అక్కడ
ఆ మా ఊర్లోనూ అంతే అండి డ్యాన్స్ గర్ల్స్ డ్యాన్స్ చేస్తే బాయ్స్ చేసేట ఇట్లేదో భాష చేస్తే గల్స్ చేసేకుండదు చాలా బాగుంటది మా ఊర్లో కూడా ప్రసాదం వేస్తారు త్రీ డేస్ పూజలు చేస్తారు అన్ని బాగా చేస్తారండి
ఆ
దాంట్లో వినాయ వినాయక చవితిను బాగానే చేస్తారు కానీ ఉగాది దీపావళి అండి గ్రాండ్ గా చేస్తారు
మా ఊర్లో ఇంకా ఇంకా ఇట్లా ఇది చేస్త ఇస్తారనమాట వినాయక్ చవితి ఇంకా లాస్ట్ లో దీపావళి వచ్చ ఏంది దసరా వచ్చే ఏం చేస్తారు అంటే ఊర్లో జనాలు అందరుూ వచ్చేసి ఉంటారండి బంగళూరు లోలు ఎక్కడెక్కడ ఉంటారో అందరు వచ్చేసి ఉంటారు అంటారు వచ్చేసి మా ఊరు దగ్గర ఒకటి టెంపుల్ ఉంటుందండి జీర్గళమ్మ అని అది కొండలో ఉంటుంది అనమా ట అక్కడ జాతర చేస్తరు అక్కడికెళ్ళి అందరు మం చ్చిగా అర్స్ అర్చనలు చెప్ ప్పిచ్చుకొని జాతర జూసుకొని
అవునండి నేను కూడా విన్నా ఆ దేవుడి పేరు మంచిది అని చెప్తారు అందరూ
ఇంకా మళ్ళొచ్చేసి ఉగాది ఎట్లా చేసుకుంటాం అండి అండి మేము ఉగాది వచ్చేసి సి ఇప్పుడు ఊర్లో ఊరి మధ్యలో ఏం చేస్తామం టే ఒకటి బ్లాక్ కలర్ ది కమ్లీ అంటారండి దాన్ని కర్ణటక వాల్లో మా ఊరూ సైడ్ దాన్ని ఏం చేస్తారు పరుస్తార్ అనమాట పరిచేసి దాని మీద కలసం పెట్టేసి దానికి కలసానికి పూజ చేస్తార అనమాట పూజ చేసేసి టెంకాయలు అం త్త కొట్టేసి టెంకాయలు అక్కడికి అక్కడికే తురిమేసి ఒక్ ఒక బొరుగులు ఉంటాయి కదండి బొరుగులు నానబెట్టి ఆ బొరుగు గులు దాంట్లోకి కొబ్బరి మళ్ళ వచ్చేసి ఫ్రూట్స్ ఏ వే సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఏ మేం దొరుకుతాయి పనసు పండు అన్ని ఏమేం దొరుకు ద అన్ని వేస్ త్తారు దాంట్లోకి వేసి బెల్లం అన్ని వేసేసి కి ఒక టవల్ వేసి దాని మీద పెడతారు అన్నమాట పెడితే పెద్దోళ్ళు ఉంటారు కదండి ఒక ఫార్టీ ఫిఫ్ టీ ఏజ్ వాళ్ళు దాని చుట్ ట్టు డాన్స్ ఏస్తారు అన్నమాట డాన్స్ ఏసిన తర్వాత దాన్ని అంటే కాకులు వచ్చి ఎత్తుకోపోతాయి అన్నట్ టు కాకుల్ని తరిమినట్టు డ్యాన్స్ వేస్తారు
ఆ
పోయినాక ఇంకా అవన్నీ ఎత్తేసుకుని తర్వాత అందరికి పంచుతారు అన్నమాట అప్పుడు కూడా అండి అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరు వచ్చేస్తారండి మా ఊరికి
ఇప్పుడు కూడా మళ్ళీ ఇది శ్రీరామ్ నవి వస్తుంది కదండి అప్పుడు పానకం ఇస్తారు ప్రసాదం ఇస్తారు చాలా బాగుంట దీదది నా దానికోసమే నేనైతే గుడికి క వెళ్తానండి
అవునండి పానకం మళ్ళా పెసర బ్యాల్ళు ఇవి ఇప్పుడు ఏమంటే పెసర్ బ్యాల్ అనేవి హీట్ ని తగ్గిస్తాయి కదండి
ఆ అవునండి ఆ
సో దానికి పెసర బ్యాళ్లు సంకేతంగా ఉంటా నా గుడ తెలిదు
అవునండి హీట్ తంపు అండి అది పెసర బ్యాళ్ళు తింటే తంపు కోల్డ్ అవుతాది బాడీ
అవును అదేమంటే బాడీలో ఉన్న హీట్ ని మొత్త మొత్తం తగ్గిస్తుందండి అదియితే పెసర్ బ్యాల్ లో సో అందుకే దాన్ని ఇస్తారు ఇంకా పానకం కూడా అంతే అండి పానకం ఏమంటే చక్కిరి తో చేయరు కదా బెల్లం కద సో అలగా అవునండి మా ఊ లో కూడా బసవేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడం ఏం చేశారంటేె రెండు డ్రమ్ములు పెట్టేసి రెండు డ్రమ్ములు పానకం చేస్త స్తరండి
అవునండి అవునండి ఇక్కడ కూడా అంతే అయితే మా ఊర్లో కూడా రెండు మూడు డ్రమ్ముల క చేేసేస్త ఇస్తారు మేమైతే మాటి మాటికి వెళ్లి వెళ్ళి తాగేసి వస్తాము
మేమ్ కూడా అంతే అండి బాటిల్స్ ఉంటాయి కదండి ఒక లీటర్ బాటిల్
మేము అంతే బాటిల్స్ ఇంట్లో ఉండే చంబు అన్ని ఖంపోతే
అవునండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే నార్మల్గా నేను ఏమ అనుకున్నానంటే నా ఈ దీపావళి అనేది బెంగళూరు సైడ్ ఎవరో ఒక టపాసులు వేసుకుంటే దాని చూ సందర్భం కానీ ఇప్పుడు చూస్తుంటే కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి అని తెలుస్తుందండి ఇప్పుడు మీరు చెప్ తుంటే నాకు ఇట్లా కూడా చేసుకుంటార మంచి ఉంటుంది కదా మంచిగా చేసుకుంటున్నారు కదా అనిపించిందిండి థ్యాంక్ ూ సో మచ్ అండి
థ్యాంక్ యూ అండి మీకు కూడా మీరు కూడా మంచిగా మాట్లాడిన మంచి సమాచారం అందించినారండి మా కూడా
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి థ్యాంక్ యూ అండి